హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు
ఆ బాగున్న మీరు ఎలా ఉన్నారు
మంచిగా ఉన్నామండి తిన్నారా అండి
ఆ ఆ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పొట్టిగానే ఏం తిన్నారు
ఉ మామూలే అండి మీరు
ఆ నేను సథింగ్ చికెన్ చికెన్ అండ్ కలర్ రైస్ అండి
ఓకే అండి
ఎలా ఉంది చపాతి
ఇంకా మంచిగా ఉందండి
పిట్టల సౌండ్ చపాతీలకు ఏం తిన్నారు
పైసర బళ్ళు కూర రండి
ఓకే బావుందా
బాగుందండి
ఎలా చేశారు మీరు
అది ఏమో అండి వాళ్ళు పీజీలో పెట్ట ఐడియా లేదు నాకి
ఉ హు
ఉ
ఇంకెంత
ఇంకా అండి
మీరు ఎక్కడికన్నా వెళ్ళారా
టెంపుల్స్ అండి
ఉ అలా కాదండి ట్రావెలింగ్
ట్రావెలింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు గానీ టెంపుల్స్ కి అయితే విజిట్ అవుతానండి బాగా
ఓకే ఏ ఏ టెంపల్ కి వెళ్లారు
నేను చాలానే టెంపుల్స్ కి వెళ్ళా అండి మీరు
ఉ నేను తక్కువే అండి
అవునా అండి కదిలి లక్ష్మీనరసింహ స్వామి తెలుసా అండి మీకు
ఆహా తెలియదండి చెప్పండి
మంచిగా చేస్తారండి అక్కడయితే జాతరా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చేస్తారు
అవునా
అది కూడా అంటే రోజు ఒకలాగా రెడీ చేసి దేవుణి మంచిగా అలంకరిస్తారు పూలతో చూడ్డానికి చాలా మంచిగా ఫిఫ్టీన్ డేస్ అలా చేస్తారండి
మీ స్టార్టింగ్ నుంచి చెప్పగలరా ప్రాసెస్ అంతా
అంటే అది మ్యా ఆ చాలా వరకు ప్రతి సంవత్సరం మార్చి లోనే జరుగుతదండి అీ
ఓకే
ఆ ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ డే ఇట్లా దేవుణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో రెడీ జేస్తారు
కే
ఇంకా మంచిగా పువ్వుల్తో మంచి మంచిగా ఆ అందంగా కనిపించడా నికి ఎక్కడెక్కడ నుంచో పూలన్ని తెప్పించి పూలు పండ్లు గూడా అండి మొత్తం ద్రాక్ష దానిమ్మ మొ భోజన అట్లాంటి రకరకాల ఫ్రూట్స్ అని మనకే చూడ్డానికి పీక్కొని తినేద్దామా అన్నంతగా ఉంటా పళ్ల అయితేనా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేపిస్ సార్ మంచిగా అట్లా రోజు చేస్ స్థారండి మంచిగా ఆ ఫిఫ్టీన్ డేసూ డెకరేషన్ బా చేసి బాగా పెడతారు చాలా భక్తులయితే ఎక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారండి కర్ణాటక్ తమిళనాడు అట్లా అంతా వస్తారు దర్శించుకోడానికి చాలా పవర్ఫ్ ఫుల్ండి కదిరి నరసింహ స్వామి అంటే
అంటే ఏ ఏమి ము చెప్తా ఆ ప్రాముఖ్యతడి
గుడి ప్రాముఖ్యత అంటే అది అక్కడ తేరు చేస్తారండి మెయిన్ అది దానికోసం అని ఆ తేజ్ సంవత్సరానికి ఒకసారె లాగు తారు అదే కొంచం చాలా ఫేమస్సు అది
ఆఓ
దానికి లక్షల లక్షలు జనాలు వొస్తారండి అసలు అక్కడ ప్లేస్ తక్ ఉంటది అసలు ఎంత తక్కువ స్లాట్ జరుగుతదక్కడ చాలా బందోబస్తు ని పిలిపిస్తారు చాలా ఇదిగా ఉంట చూడ్డాానికి అవ్వదండి మనకి ముందే వెళ్తే ఎక్కడన్నా సెటిల్ అయితే తప్ప మనం చూడలేం చాలా రష్ వచ్చేసింట స అది తాడ్లు త త ఆ రధం అంటే చాలా పెద్దగా ఉంటది తేరు అది లాగితే చన్న పుణ్యం అంటా అండి
ఓకే
అది లాగడానికి చాలా మంది భక్తులుందరూ వస్తారు
అవునా
ఇంకా అది కోదా కొంతమందికి అది ఒక పంండగలాగుంటది లేదండి మనం వెళ్తే అది అంతే కింది పడిపోతాము అంటే చా అబ్బాయిలు అయితేనే అది లాగగలుగుతు రు ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంట్ అసలు కాలు పెట్టేకి కూడా అడుగుండదు చీమ లాగా ఉంటారు మనుషులందరూ మనం దానికి కింద వెళ్తే ఇంక అంతే తొక్కేస్తారు చూడాలండి ఎప్పుడన్న కుదిరితే రాగాలి
ఇప్పుడు పోతే ఎప్పుడు ఎక్స్పీరిన్షయల్ లేదా అండి
లేదండి లేదు ఎళ్ళలేదు. రీసెంట్ టైమ్స్లో గుడా విజిట్ చేయడానికి గుడా కుదరట్లేదండి నా స్టడీస్ పర్పస్ మీద
ఓకే ఓకే
మీరు ఎప్పుడైన కుదిరితే విజిట్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్
ఓకే ఆ కదిర్లో ఇంకా ఏదో చెప్తారు కదండి ఏదో కుందేలు సంథింగ్ అదేంటి ప్రాసెస్ ఒక్సారి చెప్
ఆ పులిపేరాట అండి పులిపేరాట అది గుడా నేన్ చు చూశానండి. విన్నాను కూడా కొంచెం ఇంకా బాగా పులిపేరా టంటే అదీ అక్కడ ఈ సంథింగ్ ఏదో చెప్తుంది పులీలు సంథింగ్ ఏదో వస్తాయి అనేసి
అవు
ఇప్పుడైతే అట్ల లేదు కాబట్టి కుందేళ్ళు ఉంటది కదండి కుందేల్ని ఇసిరేస్తారన్మాట. ఒక చోటకంతా జనాలంతా వచ్చేసింటారు అది గుడా జాతర్లో ఒక పా అట్లాగే జరుగుతది. అంత కొందేల్ని ఇట్లా ఇసిరేస్తారన్మాట. ఎక్కడా ఏపీస్ పడ్తే వాళ్ళు తీసేస్కుంటార్ దాన్ని ముక్కల్ ముక్కల్ అయిపోయి ఉంటాది అది తీస్కోన్ ఎవరై తే పెట్టుకుంటరో వాళ్ళకి అదృష్టం దొరికిన వాళ్ళకి
ఓకే
ఎందుకంటే దేవుడు దాన్ లాగ్ భావిస్ తారు అది ఎక్కడ పడుతుందో తెలి అంత మంది జనాల్లో దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి అది అసలు చాలా మంది వేల మంది ఎళ్తా
అంటే అది లాక్కునే వాళ్ళకా జస్ట్ నార్మల్గానా
అది జస్ట్ ఇసిరేస్తారండి ఇట్లా దాన్ని దొరికిన వాళ్ళక్ అదృష్టం అంటే ఒకోర్ ఒక్కో పీస్ దొరుకుతుంది గడా మొత్తం మొత్తం కుందేల్నే ఇసిరేస్తారండి అది ఇంకా ఇసిరేస్ స్తనే పీసుల్ పీసుల్ అయిపోతుంది గదా అంత మంది వేలంది జనాల్లో
ఆ
అట్లన్ అవున్ దాన్ని పట్టి దాన్ని ఇసిరేస్తారు ఇంక ఇసిరేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఈజీ అయిపోతది కదండి.
ఓకేే
ఫైన్ నుంచి ఇసిరేసినప్పుడు
మ్
ఎంతమంది అంతమంది జనాల్లో ఎప్పుడు దొర్కలేదండి మాక్ కూడా
అవున్
మ్
మీక్ అదృష్టం లేదనుకుంట అండి
అదృష్టం లేదండి మాకు ఇంకా అండి మీరేమనా మీకిలాంటి ఏమైనా తెల్సా అండి
ఆ నాక్ ఇలాంటివంత ఏం తెలీదండి అంటే జాతరు జాతరలో నార్మల్గా నేను మా ఆ అమ్మమ్మ వాళ్ళంటికి వెళ్ళాను జస్ట్ నార్మల్గా జాతర అంటే జస్ట్ చిన్నగానే ఉంటుంది ఇల్ ఇలాంటి పెద్ద పెద్ద జాతరలు అయి తె నేను చూలేేదండి
అవునండి ఇంకా మనకు తెలంగాణలో కూడా చానా టెంపుల్స్ ఉంటాయండి చూడ్డాని నేను కూడా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను యాదగిరి గుట్టకైతే వెళ్ళాను ఇంకా స్వర్ణగిరి అని చాలా మంచిగా ఉంటదండి అన్ని చోట్ల అది వీడియోస్ కుపంలో మనం చూస్తుంటాం కదా చూడ్డాని చాలా మంచిగా ఉంటది
ఆ
ఉ
ఏద దేవుడున్నారు అక్కడ
సర్ణగిరి నరసింహస్వామి
రో
ఉ వాటర్ లో నర్సింహస్వామిని పడుకోబెట్టింటారండి
ఓకే
అక్కడ నుంచి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తది మనకి
ఒ
ఉ ఇంకా అండి తిరుపతి అయితే మెటికలు ఎక్కారా అండి మీరు ఎప్పుడైనా
ఆ అండి మంచిగా చాలా సార్లు ఎక్కాను
అవునండి నేన్ కూడా అండి రెగులర్ గా విసిట్ అయితాంట నేనైతే
మేము ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మా ఫ్యామిలీతో విజిట్ అవుతామని
అవునా అండి మంచి ఎక్స్పీరియన్స్ కదండి అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ తిరుపతి అయితేనా
అవును
ర్ మనం మనీ లేకుండానే బ్రతికేసేయొచ్చు తిరుమలలో
అవును అవును ఉండచ్చండి అంటే స్టేక్ స్టేకి ఆ స్టే అంటే స్టే కి నార్మల్ గా నివాసం ఇలా అయితే మంచిగా ఎంజాయ్ ఉండొచ్చు లేదు అంటే ఇంకా కొద్దిగ కష్టం అం
అవునండి బట్ చాలా గ్రేట్ అండి అట్ల అన్ని చేస్తున్నందుకు వాళ్ళు
యా అవునండి అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్
అవునండి అక్కడ నుంచి అసలు రాబబుద్ది కాదు వెళ్తే
అవును అక్కడున్న నేచర్ గాని అక్కడున్న క్లీనెస్ ఎక్కడ ఉండదండి నాకు తెలిసినంతవరకు వితౌట్ అంటే ప్లాస్టిక్ లేకుండా ఉన్న ప్రపంచం
అవునండి
మ్
ఊ
ఎన్నిసార్లు యెళ్ళుంటరు
నేను గూడా వెళ్తానండి ఇయర్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ట్రై జేస్తాను యెళ్ళడానికి ఈ ఇయర్ ఇంకా వెళ్ళలేదండి
సేమ్ నేను గూడా అంతే అండి సమ్మర్ హాలీడెస్ అయిపోయి ఇంకా వెళ్ళాలి ఆ
ఊ అనుకుంటున్నాం వెళ్ళాలని ఇప్పుడు చాలా రద్దీగా ఉన్నారని వింటున్నాం న్యూస్ చూడాలండి ఇంకా మరీ.
ఓకే
ఊమ్ ఇంక అక్కడ సేవ జేస్తే గూడా మంచి అక్కడే ఉన్నా ఆ అక్కడే అవునండి అక్కడ కొన్ని టెంపుల్స్ ఉం టయేదండి అవి కూడా చూడాలండి ఈసారి యెళ్తే ఆ జెపాలి లాంటివన్నీ
అవునండి అవును చాలా ప్లేసెస్ ఉన్నాయండి కానీ అద్ ఎవరికి తెలియదు జస్ట్ నార్మల్ గా తిరుమల అంటే నే టూ డేస్ విజిట్ అంతే ఇంకా అక్కడికి అయిపోగొట్టుకొని వచ్చేస్తారు
అవునండి అవన్నీ హిడెన్ ప్లేసెస్ అండి తెల్చుకొని చూడాలి అన్నీ మంచిగా ఇంకా జలపాతం మ అది ఏదో ఉంటదండి సంథింగ్ అక్కడే అక్కడ నుంచి ఏదో ఇంకా మనకైతే తిరుమ తిరుపతి నుంచి అయితే ఏడుకొండల రూపం కనిపిస్ కదండి స్వామి వారు పడుకోయుండె రూపం తిరుపతి నుంచి ఆ తిరుపతిలో గనిపిస్తది అక్కడ ఇంకా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ అయితే ఇంకా లక్కీ అండి బాగా మంత్ కి ఒకసారి విజిట్ చేయొచ్చు
ఓ
ఊమ్
సరే
సరే అండి అయితే
ఆ బయ్